హలో హాయ్ అండి బాగు న్నామండి మీరు బాగున్నారా?
ఆ బాగున్నామండి
ఏం చేస్తున్నారు?
ప్రజెంట్ పని అయిపోయిందండి ఇంట్లోనే ఉన్నానండి.
తిన్నారా?
ఆ టిఫిన్ చేసామండి.
ఆ హాఁ ఏం వంట చేస్ కర్రీ ఏం చేయలేదా అండి ఇంకా?
అయిపోయిందండి చేశాన్ బుడంకాయ చేశాను.
అవునా మీకు కాస్తాయా లేకపోతే కొన్నారా?
లేదు కొనడమే అండి
అవునా ఆ మేము ఈరోజు ఎగ్గు పులుసు పెట్టామండి
అవునా అండి తిన్నారా అండి మరి
ఆ తిన్నామండి.
మ్
ఇంకా మీ పాప ఏం చదువుతుందండి?
పాప ఫోర్త్ క్లాస్ అండి.
మ్మ్ హు బాగా చదిపిస్తారా గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా అండి.
ప్రైవేట్ స్కూలే అండి
అవునా ఎందుకండి గవర్నమెంట్ కూడా బాగుంటుంది కదా మంచి. ఆ ప్రోటీన్ ఫుడ్, ఐరన్ ఫుడ్ అన్ని ఇస్తుంది కదా అండి.
ఇస్తుంది కాగాని ఇం ఒకతే పాత అని కాలేజ్ స్కూల్లో వసానుండి నేను నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ ని ఇద్దామని చూస్తున్నామండి
అవునా అవునండి మంచిగా పెడుతున్నారు మా ఊర్లో స్కూల్లో రాగిజావా ఒక రోజు బనానా ఒక రోజు ఒక రజు రోజు ఎగ్గు
హ్మ్మ్
టిన్ ఐరన్ అట్లా కాల్షియం ఉన్న ఫుడ్ పెడుతున్నారండి అసలు
అవున అట్లా పెడితే పిల్లలకు కూడా హెల్దీగా ఉంటది కదా
అవునండి హెల్తీగా ఉంటారు మా ఊర్లో అయితే ఎక్కువ ఆడపిల్లల్ని ఎక్కువేం చదిపియారండి
ఎందుకండి
ఏమో అండి ఇంకా మగ మగ పిల్లల్ని అయితే ప్రైవేట్ గా పంపిస్తారు హాస్టల్ల్లో వేసి స్తారు లక్షల లక్షలు పెట్టి ఆడపిల్లని అయితే ఆడపిల్లలే బాగా చదువుతారు
ఆ అవునండి ఆడపిల్లలే మంచిగా చదువుతారు
కానీ ఆడపిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ కి పంపిస్తారండి ఎట్లా పెళ్లిి చేసేదే కదా ఎంత చదివితే ఏం ఏంటి ఏం చేస్తాం అనేది
ఎంత పెళ్లిి చేసినా కొంచెం చదివిపిస్తే బెటర్ కదా అండి వాళ్ళకి కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుంది
ఆ అవునండి రేపటి రోజున వాళ్ళ పిల్లలకైనా వాళ్ళు చదువు చెప్పుకునే
స్టేజ్ ఆ చెప్పుకునే స్టేజ్ ఉండాలి కదాండి ఏం చదివయకపోతే మళ్ళీ వాళ్ళు పిల్లలు మళ్ళీ ఎకిరిస్తా అంటారు కదా
ఆ ఏం తెలివి లేకుండా పిల్లలకి స్కూల్కి పోయి రాగానే ఏమన చెప్పుకునేటట్టుంటది గానీ అవ అవన్నీ ఏం ఆలోచించట్లేరండి ఇక్కడ మా ఊర్లలో
కా అంత ఈ జనరేషన్ ఉందడి ఈ ఊళ్ళలో
మీ పాపకి జాబ్ వచ్చే వరకు చదిపిస్తారాండి
ఆ చదివిపిస్తామండి చదిపిస్తాం ఇద్దరినీ సమానంగా చదివిపిస్తాం
ఇద్దరిని మంచిగా చదిపించండి మంచి గవర్నమెంట్ స్కూల్ కి మన గవర్నమెంట్ స్కూల్లోకి పంపి అండి చదువు కూడా బాగా చెప్తారు ఇప్పుడు ఎట్లా అంటే బట్టి పట్టడం ఉండదు ఆ మంచి ఎక్స్
ఈ ప్రవేట్ ప్రైవేట్ స్కూల్లన బట్టి పటిస్తున్నారు బాగా సిలబస్ అయిపోవాలని ఫాస్ట్ ఫాస్ట్ సిలబస్ అంతా చెప్పేస్తున్నారు
అవునండి మళ్ళీ టూ ఇయర్స్ అయ్యేసరికి ఆ బట్టి పట్టిందంతా మర్చిపోతారు
అవునండి మళ్ళీ ఇప్పుడు హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ వచ్చ అనుకోండి మళ్ళీ నెక్స్ట్ మళ్ ఫస్ట్ ను మళ్ స్ార్ చేస్త ఏబి అ మ స్ార్ంగ్ విస్తారండి ఇక్కడ
అమ్మో
గవర్నమెంట్ అయి గవర్నమెంట్ పర్లేదండి మంచిిన ఉంటది స్కూలు
అట్లా బట్టి పట్టడం ఉండదండి మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తారు ఆ క్లాసు ఇట్లా మర్చిపోవడం మళ్ళ ఏం మర్చిపోరు పిల్లలు
అవునండి
బాగుంటదండి ఇకా కాకపోతే ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చదిపిస్తున్నారు గవర్నమెంటే మంచిది కాకపోతే ఆ ఒకరికి అలా ఒకరికి ఇలా చెయొదు కదా అండి
సేమ్ ఇద్దరిని
ఒకరిని ప్రైవేట్ కి పంపించి డబ్బులు లేవని ఒకరిని గవర్నమెంట్ కి అదే అమ్మాయిని ప్రైవేట్ కేసి అబ్బాయిని గవర్నమెంట్ లో ఎయ్యచ్చు కదా
అట్లేయరండి ఇగ ఆమె వేరే వాళ్ళింటికి వెళ్ళిపోతదని ఆమెని అట్లా ఏస్తున్నారు.
అసలు ఒకప్పుడుయితే ఆడపిల్లల్ని చదిపిచ్చే వారే కాదు.
అవునండి వెనకటి కాలంనా అయితే అసలు మొత్తమే లేదు. ఈ కాలంనన్నా కొంచెం కొంచెం చేంజ్ అయితుందేమో గాని ఆ కాలంలో అట్నే ఉండేది.
మ్ కానీ ఇప్పుడు మనము మనకి ఇన్స్పిరేషన్ అండి మన కలెక్టర్లు వాళ్ళు వీళ్ళు ఆ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళందరు ఆడాళ్లు కూడా ఉంటున్నారు కదా అండి.
అవునండి ఇప్పుడు ఉంటున్నారు ఇప్పుడు కొంచెం చేంజ్ అయితుంది.
అదే అండి వాళ్ళలాగా మన పిల్లలు ఎందుకు ఉండొద్దు అనేసి మనం కూడా మంచిగా చదిపియాలండి స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళని
వునండి చదిపి
హ్మ్ వాళ్ళలాంటోళ్ళని మంచిగా ఆ చెప్పాలండి ఇంకా అందరు చదిపిస్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో
కొంతమంది ఎక్కడో కొంతమంది ఉండిపోతున్నారు అలానే
ఆ అవునండి అలానే ఉండిపోతున్నారు. కాకపోతే చదువుపిస్తున్నారు కాపోతే టెన్త్ ఇంటర్ అయిపోగానే పెళ్ళి చేస్తున్నారు ఆ ఆ
వాళ్ళు జాబ్ వచ్చేగాక చ చదివిపిస్తే బెటర్ అండి.
ఉమ్ చిన్న ఏజ్ లో పెళ్ళిళ్ళ ఏమన్నా అయితున్నాయాండి మీ సైడ్
ఏం కాలేదండి ఇప్పటి వరకైతే ఏం లేదు.
కాల్ చేయండి చెప్పండి ఫోన్ చేసి ఎందుకంటే అసలు ఆ తన జీవితం కాకుండా తనకు పుట్టబోయే పిల్లలు కూడా మంచిగా ఉండరాండి. చిన్న ఏజ్ లో పడితే ఆ లేవండి ఎక్కడో ఒకటి జరుగుతుంది. కానీ ఎవరు దైర్నం చేయట్లేదు చైల్డ్ లయాన్ ఫోన్ జేయాలంటే
ఉమ్ చేస్తే కొంచెం బెటర్ అండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ని కాపాడినట్టు
ఆ అదే కాని ఏం చేస్తమండి ఆ తల్లిదండ్రులు కష్టపడి పెళ్లి అవన్నీ రెడీ చేస్ తీసుకున్నాక మళ్ళీ మనం పెళ్లి చెడ కొడితే అసలే వాళ్ళు ఇగ బ్రతకరు కదా అండి. ఆ మళ్ళీ ఎందుకు లే ఇంగా పోనీ లే ఇంకా మొత్తం అయిపోయినంక ఎన్ని ఖర్చులు పెట్టుకొని వాళ్ళు అక్కడ దాకావోచ్చుంటారు.
అవునన్నీ
అంత కష్టపడి ఇప్పుడు చెప్తే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకోతారు. ఇక్కడ అన్ని నష్టమయిపో తే అనేసి
ఎవరు చూసి ముందు ఆ ముందు పడట్లేరు.
ఆ ఎవరు ఇందే అదే ఆలోచించి చేస్తలే. ఆ అసలు ఎవరైనా ఉంటే కాని కాకపోతే ముందు తెలుసుకుంటే బెటర్ అండి. మనకు కొంచెం ముందు తెలిసిందనుకో దాన్ని ఖండించచ్చు. ఇట్లా ఈ ప్రపంచంలో జరిగే వ్యతిరేక క పెళ్ళిళ్ళకి గాని ఇంకా వేరే ఇతర వాటికైనా
అవుండి.
కొంచెం ముందు తెలుస్తే వాటిని కండించచ్చు. కానీ మరీ పీకల దాకా
పల్లెటూర్లో అయితే ఈజీగా తెలుస్తాదండి. సిటీలో తెలియదు కదా అండి.
ఆ తెలుస్తది కాని చిన్ ఇల్ చిన్నగా కొంచెం ఏజ్ తక్కువ ఉన్న ఓళ్ళకి పెళ్ళి చేస్తే తెలివనిస్తలేరండి తీర పెళ్లి వచ్చదాకా పెళ్లి కార్డిస్
అవునండి. ఏజ్ ఎంత అంటే కొంచెం ఏజ్ ఎక్కువనే అని చెప్తున్నారు.
ఆ అవునండి అట్లా కూడా ఇప్పుడు ఏముందండి పిల్లల్ని హాస్టల్లో ఏస్తున్నారు.
అవునండి
ఆ వల్ ఏం చదువుతున్నారో ఎంత చదువుతున్నారో మనకి ఎట్లా తెలుస్తది పక్కింటోళ్ళది అన్ని అడగం కదా
ఆ అడగానండి డీటెయిల్స్ అడిగినా వాళ్ళు కూడా కొన్నే చెప్తారు మొత్తం చెప్పారు కదా అండి
అవునండి అన్ని డీటెయిల్స్ చెప్పరు తీరా చూస్తే పెళ్ళి అంటున్నారు ఆళ్ళు ఏం చదు విరు ఎంతు వాళ్ళ ఏజ్ ఎంతు ఉందనేసి ఎట్లా తెలుస్తది
తెలియదండి
ఆ ఇప్పుడు అదొకటైందండి మళ్ళీ గవర్నమెంట్ హాస్టల్సే కదా కస్తూరి బాయాని సోషల్ వెల్ఫేర్ అని
ఉన్నాయి హాస్టల్స్ ఇప్పుడు మంచినే
ఆ ఇగ ఏం చేస్తామండి కొందరి ఇంగా ఇంట్లో సిచ్యువేషన్స్ కొందరేమో అన్ని ఆ అట్లా ఇట్లా తప్పు పనులు చేయడము అట్లా కూడా కొన్ని తల్లిదండ్రులు ఇంకా చూ
పెళ్లి ఉ ఇప్పు జెనరేషనే బాగుంది స్పీడ్గా
అవునండి కాకపోతే కొంచెం చదువు కుడా
ఆ బాగుంటాయి ఆ బాగుంటాయండి చదువుకుంటే కానీ వా ళ్ళకు ఉండాలి కదా అండి
తల్లిదండ్రుల మాట వినాలి కదా మంచి
మంచి తల్లిదండ్రులు చెప్పినట్టు టీచర్స్ ఎక్కుంటే చెప్పి చదువుకుంటే కొంచెం లైఫ్ అనేది బెటర్ గా ఉంటది టన్నై
మీరు సిటీలో ఉంటారా అండి
అవునండి
ఆ అంటే ఈ హాస్టల్స్ ఏమైనా ఉంటాయా మీ సైడ్ కస్తూరి బాయి అవి ఇవి
ఉన్నాయండి హాస్టల్ ఉంది గవర్నమెంట్ స్కూల్ హాస్టల్ ఉందండి
అవునా అలా ఉంటే మంచిదండి
ఆ ఉన్నాయండి ఇక్కడ సిటీలోనే ఉ ఉన్నాయండి చాలా మందే ఉన్నారు
అవునా ఎక్కువ శాతం పల్లెటూర్లలో ఉంటాయండి ఆ హాస్టల్స్ ఎందుకంటే సిటీ లో ప్లేస్ ఇవ్వరు కదా హాస్టల్ కంతా గవర్నమెంట్ కేవ్వరు ఆ ఇప్పుడు మా గ్రామంలో అయితే గవర్నమెంటుది కొంచెం భూమి ఉందంట దాంట్లో ఇంకో రెండు మూడు ఎకరాలు గోని కట్టారండి కస్తూరిబాయి హాస్టల్
అవునవును ఇక్కడ ఉంది ఇక్కడ పెద్దగనే ఉందన్ ఇక్కడ గవర్నమెంట్ కి ఇచ్చింది గవర్నమెంట్ స్కూల్ కి ఇచ్చిందంట భూమి కొంచెం
ఆ
ఇక్కడ కొంచెం ఇక్కడ ఒక్క దగ్గరనే ఉందండి ఇంకా వేరే దగ్గర లేదు
అదే ఈ ఆ ఐ ఇక్కడ మా ఊర్లో పక్క ఊర్లో పిల్లలు అందరూ ఓకే అండి బాగానే చదువుకుంటున్నారు హాస్టల్ కేళ్త టారు అది ఓన్లీ పిల్లలకే బాలికలకే కాబట్టి మంచిగానే చదువుకుంటున్నారండి
ఉమ్ స్టడీ కూడా బానే ఉంటుంది
ఆ మళ్ళీ టీచర్స్ కూడా ఆ ఓన్లీ లేడీసే ఉంటున్నారు బాయ్స్ ఉండట్లేరు ఆ ఇక లేడీస్ పిల్లలే కదా అనేసి అన్ని వార్డ్ వార్డ్ మెంబర్స్ అదే ఆ వార్డెన్స్
సి ఉమ్
ఒక వాచ్మెన్ గా మాత్రం ఒక ఆ తాత ఉం
అదే అండి హు సేక్రూటీగా ఆ కీటుకొక్కరైనా ఉండాలి కదండి
మా పిల్లల్ని కూడా అటే పంపించాలండి ఇక
ఇప్పుడు ఏం చదువుతున్నారు పిల్లలు
ఆ చదువుతున్నాండి ఆ
సెవెన్ంత క్లాస్ా ఓకే అండి మన ఒక ఎగ్జామ్ రాసి పంపిస్తారా లేకపోతే డైరెక్ట్ తీసుకుంటారా గవర్నమెంట్ స్కూల్లో
ఆ తీసుకుంటారండి ఎట్లా తీసుకుంటార అంటే ఒకవేళ సీట్ వచ్చిన పిల్లలు వెళ్ళకుండా ఉంట కదా కొందరుళ ప్లేస్ లో రిక్వెస్టింగ్ అట్లా ఎమ్ఎల్యే రిక్వెస్ట్ అట్లా పెడితే తీసుకుంటారు
ఉ
కాకపోతే ఎ ఇప్పటికీ అలానే చూస్తార అని అంటున్నారు పిల్లలు అంటే రిక్వెస్ట్ తో వచ్చావు నువ్వు అన్నట్టుగా నే చూస్తారు అని అంటున్నారు
మరి అట్లా చూడొద్దు కదా అట్లా చూస్తే కొంచెం తేడా అనిపిస్తుంది పదిగా పిల్లలకి
ఎగ్జామ్ రాసి వచ్చాము నువ్వేమో రిక్వెస్ట్ వచ్చావ అని అంటారంట
ఆ ఓకే
ఇక అట్లానేసే వద్దు రిక్వెస్ట్ పిల్లలు ఇట్లా అంటారు చదివినా చదువుకుని ఇట్లా అంటారు ఎగ్జామ్ రాపిచ్చి పంపిద్దాము అని చూస్తున్నాం నెక్స్ట్ ఇయర్
ఎగ్జామ్ రాసే పంపివండి
మొత్తానినికి అయితే మంచిగా చదిపియాలండి జాబ్ వచ్చేదాకా
ఆ ఓకే అండి చదిపిస్తామండి సరేైన
కే అండి మరి